హలో
ఏమిటండి మీరు అంత త్వరగా ముగించేసారు నేను ఇక్కడ చేస్తున్నాను కదా అంతా కూడా ఓపికగా లేదా
ఇ
నేను ముందే చెప్పాను కదా అది ఐపే అది అది అయిపోయిన వెంటనే ఇంకోటి నేను మొదులు పెడుతానని అంతా కూడా ఓపిక లేకపోతే
మస్వితం మ మతిస్థిమితం లేదండి
మతిస్థిమితం ఉందండి మీకు మీకు మతిస్థిమితం ఉంట్ ఉంటేనే మీరు ఇలా మాట్లాడుతున్నా లేకపోతే ఈ ప్రపంచం అంతా అంత పోయి అంతమైపోయి అంత అల్ల
అంత పోయి అంత పోయి అల్లా కల్లోలం అయితా
ఇ
మీరు బోన్ చేసారా?
బోన్ చేసానండి మీరు తిన్నారా?
మేము కూడా ఆస్వాదించామండి ఆహారాన్ని
ఏది కోడి కూర మరియు మైదాతో చేసిన పదార్థం
హు
ఎలా ఉందండి అది కోడి, మైదాపిండి
చాలా బాగా ఉండంది
మేము ఉంటా మండి మీరు ఉంటారా?
మేము ఉంటామండి ఇక్కడే ఉంటాం ఇక్కడ బంగ్లా పైన ఉంటాం మీరు ఎక్కడుంటారు?
నేను బూత్ బంగ్లా బూత్ బంగ్లాలో ఉంటా అండి బూత్ బంగ్లా పేరు మా మా బంగ్లానే అండి
భూత్ బంగ్లా పేరు మీ బంగ్లా యేనా అండి
అవునండి ఇప్పుడు మీరు ఒక్ ఒకవేళ ఒక కటింగ్ షాప్ కి వెళ్తే మీరు ఏం చేస్తారండి?
ని జుట్టు కత్తిరించుకుని గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దండి తప్పు
కాదు కాదండి మనం ఒక మంగళోల షా మంగళోల దుకానికి వెళ్తే మనం ఏం చేస్తామండి?
ఇప్పుడు మాట్లాడుకోవదండి అవన్నీ మీకెందుకు
ఎందుకండి ఎందుకంటే మీకు జుట్టే లేదు కదండి మీర ఎలా కత్తిరిస్తారు జుట్టుని
మీకన్నా ఎక్కువ ఉంది కాబట్టి కత్రీయమండి
అవునండి మీకు నాకన్నా మీసం మీకే ఎక్కువ అండి
ఓ
మన స్నేహితుడు ఆ ఇంకో వ్యక్తి ఉన్నా ఉన్నాడు కదండి మీకు నాకు ఉన్న స్నేహితుడు ఎవరండి
ఓకే అండి
ఆ అతనికి అతని కంటే మీకు కే మీసం ఎక్కువ ఉందండి కొంచెం కొ చం అది కట్ చేసి వాడికి ఇయ్యండి వాడు ప్లాస్టర్ పెట్టుకుని వేసుకుంటాడండి
మాకు అతికించుకునే అలవాట్లు లేవండి
అతికించుకోవడం అనేది ఒక కళ అండి అసలు ఎలా మనం
మీరు అతికించుకోండి గుండు కి
మీరిప్పుడు గుండు గిండు అంటే మర్యాదగ ఉండదండి
ఎ ఓ
నేను మీ నేను మీ గురించి మంచిగ మాట్లాడుతున్న మన స్నేహితుడికి నేను ఇంకొంచెం సహాయం చేస్తున్న మీరు నన్ను హేలన చేస్తున్నారు ఇది పద్ధతి కానే కాదు
ఇవాళ మీ స్నేహితుడు పుట్టినరోజ అండి
పుట్టిన రోజు పుట్టిన రోజు అనిం అలా ఉండదండి వాడు పుట్టి ఇరవై సంవత్సరాలు అయితే ది అది అయిపోయింది మరి ఇవ్వాల ఎందుకు వాడేమన ఇవాళ పుట్టిండ లేదు కదా వాడు పుట్టి దాదాపు ఇరవై సంవత్సరం రాల పద్దెనిమిది నెల్ల రెండు రోజులు అయితుంది
ఏంటి అది
వాడేమన రోజు పుడుతున్నాడ ఏంటి మనం మళ్ళీ పుడతామ ఏంటి
అందుకే పడ ఒకసారి దూకండి మిడ్డీ మిట్కెలి మళ్ళ పుడతారా
అదే అంటునా అండి మనం మళ్ళీ పుడతామ ఏంటంట అని అడుగుతున్నా దాని జవాబు లేదు మనం మళ్ళీ పుట్టము ఎందుకంటే మన మానవ జన్మ అయిపోతది మన మన వేరే జన్మలో మనం వేరేలాగా పుడతాం మన మన తర్వాత జన్మలో మనం వేరే జంతువులాగా పుడతాం తర్వాత జన్మలో మనం ఒక చీమ లాగా పుట్టినాం అనుకోండి ఆ చీమ ఒక మనిషిని వెళ్ళి కాటేస్తది ఐ మీన్ కుడుతది కుట్టి కుట్టి ఆయనకి ఒక షర్ట్ ఆయనకి ఒక చొక్క మరియు ఒక ఎసుకునే వస్త్రం ఇస్తది గిఫ్ట్గా కుట్టి కుట్టి బహుమానంగా ఒక చొక్క మరియు ఒక పాన్ంటూ గా
లాగు
అ లాగుూ ఆగ్ ఇగ లాగు బహుమానం లాగా ఇస్తది ఇక్కడ చెట్లు అటు ఇటుతూ ఉన్నాయి ఎందుకు అంటే నేను ఇక్కడ గాలి ఉఫనీ ఊదుతున్న ఉ తున్నా కాబట్టి
అందుకే మావరకు గాలిొస్తుందండి
మీరు నాకు ధన్యవాదాలు తెలపాలండి మీరు అసలు మాకేం తెలప్ పట్లేదు
మాకు తెలిపాలని లేదండి వేడిగాలు వస్తుంది మాకు
తెలపాలండి ఎందుకంటే న మీకు ఆఖరికి గాలి అనా ఓదు తున్నానండి మీరు శ్వాస పిల్చుకోవడానికి లేక పోతే మీరు ఊపిరా ఆడక చనిపోతే ఎవరుది ఎవరండి బాదిలు
వాద్యురు
బాధ్యురుయే
మా పక్కన ఒక కళాశాల ఉంది
కళాశాలకి మీ మీరు ఎలాగో పోర్లేండి
మాక రేపు బందు మా కాలేజ్ మా కళాశాల చుట్టి
ఎందుకండి చుట్టి
ఎందుకంటే బంద్ కాబట్టి
అసలు మీరు మా దాని కిందనే వస్తారా
మీదాని పైనండి
మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారండి
ధన్యవాదములండి అసలు మీ మాతో మీకు ఈ మాట్లాడే అవకాశం వచ్చినందుకు మాకె తో ఆనందంగా
సంబోదనంటదాన్ని సంబోధన మీకు మీకు తెలుగు రాకపోతే నాకు చెప్పండి న నేను నేను మీకు అనువాదిస్తాను
కవి పరిచయం ఈ కవి గొప్ప రచయిత
ఒక కవి
ఈ ఈనకి చాలా బహుమానాలు వచ్చాయి ఈనకి అవార్డ్నేమో అంటారు కదా ఆ ఈయనకి పద్మశ్రీ అవార్డు పద్మభూషణ్ అవార్డు పద్మ విభూషణ్ అవార్డు అన్ని అందుకున్నారు ఆ బహామానం అవన్నీ బహుమానాలు తెలుగులో అవార్డు అవదు ఆ అవార్డులన్నీ అందుకున్నారు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అన్నారు ఒక గొప్పు. గొప్ప రచయిత
ఒక గొప్ప కవి రచయిత రచయిత అనే వ్యక్తి. కథలు రాస్తారు.
ఆ
కవి అనే వ్యక్తి.
రచయిత. ఒక రచయిత ఒక కవిత్యాన్ని సంబోధిస్తున్నారు.
కవి ఇదే అండి మీ తెలుగు అప్పటి నుండి నన్ను హేరళన హేళన చేస్తున్నారు మిమ్మల్ని మీరు చూసుకోండి ఫస్ట్ మహాత్మా గాంధీ ఏమన్నారు. తన చెంప తను కొట్టుకోవాలి పక్కననే చెంప కొట్టొద్దని అన్నాడుగా.
నా చెంపతో నా చెంపనే ఎలా కొట్టుకుంటానండి చెప్ప.
నా స్నేహితురల చంప పగలగొట్టండి ఎందుకండి ఇలా చేస్తున్నారు ఇలా చేస్తే డబ్బులు రావండి.
ఇ ఇ ఇ ఆ ఒక చాకలి. ఒక చాకలి ఐలమ్మ ఒక. ఒక ఒబామా.
ఒబామా ఒబామా అనే వ్యక్తి చాలా గొప్ప. కవి ఒబామా ఏం రచించాడంటే. మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్. అమెరికా అనే ఒక దేశాన్ని ఆయన ఏలాడు ఏలాడంటే. పరిపాలించాడు. మీరు ఏడంటే ఏళ్లతో అలా అలా చేయడం అనుకోకండి. పరిపాలించాడు అంటే.
పరిపాలించి ప పరిపాలించింది.
పరిపాలించిండు.
ది ఆ. బ ఒబామా ఆ ఒబామా ఒక స్త్రీ.
ఒబామా స్త్రీ ఒబామా స్త్రీ కాదు ఒబామా ఒక మహిళ కాదండి ఒబామా ఒక మగాడు అది మీరు ముందు తెలుసుకోండి కావాలి కావాలంటే మీ పక్కనున్న చరణ దాంట్లో ఎ మాట తానే
ఒబామా గర్ల్ అని ఉంది
మీ పక్కన్న ఆ చి చ చణవాణి చిత్రవాణి దట్
ఉ హు
చరవాణి చరవాణి చరవాణిలో మీరు చూడండి
శరవాణి ఓకే స్పెల్లింగ్ పో మీయ ఎన్ని
మీరు అలా కొట్టగానే ఒక ముసలి వ్యక్తి చి చిత్రం వస్తది దా అందులో ఆయన మొఖం కర్రగా తన జుట్టును తెల్లగా ఉంటుంది
ఒబమా మంచి రచయిత అతను ను ఆ కాదు ఒబామాలు ఇద్దరు ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి బరాక్ ఓబామా అబ్బాయి మిషెల్ ఓబమా స్త్రీ మహిళ
మిషెల్ ఒబామా నాకు సంబంధం లేదు
మనం ఇద్దరము సరైన జవాబే చెప్పాము ప్రశ్నకు సరైన జవాబే చెప్పాము
మన ఇద్దరం అని నన్ను కలపకు నువ్వు తప్పు చెప్పావు నేను నా జవాబు జవా జవాబు చెప్పాను ఆ జవాబు సరి అయిన విధంగానే చెప్పాను. నా జవాబు సరైన తరైనోడు అనే చిత్రనికి అల్లు అర్జున్ అనే ఒక నటుడు నటించాడు
హీరో రకుల్ ప్రీత్ సింగ్ రెండు రోజుల నుండి పరుగెత్తుతూనే ఉంటది పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి లాస్ట్క్ హీరో ముంగట పడిపోతది ఆ చివరికి ఆ
మీకు తెలుగులో అనువాదం రాకపోతే నన్ను అడగండి నేనున్నాగా అనువద ఇష్ట నేన్ చెప్తాగ
అనువాద ఇష్ టు అనువాదించు వారు
అనువాదంలో నేను చేయలేని శబ్దం లేదు కావాలి అంటే మీరు నన్ను పరీక్షించండి
సూపర్ కాలిఫైడ్ రిషికేశారా ఆ ఎక్స్క్లూసివ్ అ
చాలా అద్భుతం
చాల ఎక్క్సివ్ చాలా అద్భుతం గ్రావి
ఇంకేమైనా పదాలు మీకు ఒక మీ మట్టి బురకి తట్తే నాకు చెప్పండి నేను అనువాదం చేస్తాను